హలో హలో హలో హలో హలో హలో ఆ సార్ గుడ్ ఈవెనింగ్ సార్
గుడ్ ఈవెనింగ్
బాగున్నాం సార్ మీది ఏమైంది సార్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నాదా సార్ నెట్వర్క్ వస్తలేదు సరిగా
పవీ
సార్ మీ ద సార్ మీ దగ్గర నెట్వర్క్ సార్ మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ బాగా ఉందా సార్ ఎందు కిలా సార్
అ
హలో హలో సార్ టెర్రస్ ఎకండి సార్ సార్ టెర్రస్ సార్ టెర్రస్ ఎకండి సార్
అ
హలో ఆ సార్ సార్ నెట్వర్క్ సార్ నెట్వర్క్ ఇష్యూనా సార్ నెట్వర్క్ ఇష్యూనా సార్ సార్ నెట్వర్క్ ఇష్యూనా సార్ హలో ఆ సార్ ఆ సార్ ఇప్పుడు నినిపిసు ఉంది సార్ ఏంది సార్ ఇప్పుడుే సార్ నేను మాట్లాడేది వినిపిస్తు నేను మాట్లాడేది వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది వినిపిస్తుందా సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇబ్బంది అనేది ఏం చేస్త ఇప్పుడు ఓకేనా సార్ ఆ అయి మీ దగ్గర నెట్వర్క్ అనేది కొంచెం చానా ఇబ్బంది పెడుతున్నాది సార్ మరెందుకు సార్ మరలా
ఇక్కడ వాన పడుతుంది
ఆ వాతావరణ సూచనలో వాన ఆల్రెడీ స్టార్ట్ అయిన సార్ మీ దగ్గర ఇప్పుడు
ఒక గంట సేపు బాగా కొట్టింది ఇప్పుడు చిన్న ఓ చిన్నగా పడుతాన్ది ఇప్పుడు
ఆహా అవునా సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఆ సార్ సార్ నేను మ ఏం లేదు సార్ ఇట్లానే భోజనం అయినది ఏప్ ఇప్పుడు ఇక్కడ మా సిస్ స్టర్ గారీ ఇళ్ళు ఉంటాది సార్ మా సిస్టర్ గారి ఇంటి దగ్గర కూర్చొని మేము అందరు కూర్చొని సంభాష చేస్తున్నాం సార్ మా సిస్టర్ దగ్గారి దగ్గర కూర్చొని అందరం సంభాషణ చేస్తున్నాము ఏంటిది ఏం విశేషాలు ఇంకా మరి ఎలా ఏంటిది అని చెప్పి మేమందరం మాట్లాడుతున్నాం సార్
ఉమ్ దేని గురించిచర్చిర్చుతానవ్
దేని గురించి ఏం లేదు సార్ వాతావరణ సూచన అందర మిత్రులమ్ కలిసి ఒక కూర్చొని ఇప్పుడు మరి ఏం ఇది ఏం సమాచారం అని చెప్పి కామెడీ గాసిప్స్ అనేది చేస్తున్నాం సార్ అంతే
ఉమ్ హు ఏం లేదు తిన్నా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నా మీ ఫోన్ చేసింది ఫోన్ చేసినా మీకు
ఇది ఏమన్నా నూతనంగా ఏమన్నా సినిమాలు ఏమైన్నా ఫిలిమ్స్ ఏమన్నా చూసారా
నూతనంగా అయితే ఇప్పుడు అయితే ఏమంత చూడలేదు పెద్ది సూద్దాం అనుకున్నా కానీ హెచ్డి ప్రింట్ కోసం వెయిట్ చేస్తున్నా
ఓకే ఓకే సార్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి సార్ బాగుంటది థియేటర్ది ఎక్స్పీరియన్స్ చూడండి సార్ ఒకసారి ఒకసారి చూడండి
నేను ఇప్పుడు థియేటర్ కి వెళ్ళాలంటే నాకు ఇక్కడ నుంచి సిటీకి థర్టీ కిలోమీటర్స్ వడ్ తద్ తది
ఆహా మీరు మీరు మీరు అవుట్ సైడ్ మీరు అఔట్ సైడ్ సరౌండింగ్ లో ఉంటార సార్ మీరు
అవును అట్ సైడ్ సార్ సిటీకి ఒక థర్టీ ఫార్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటా
సిటీకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటరా సార్ ఓకే అంటే మీరు వెళ్లాలంటే సమయం అనేది పడతది మీకు అందుకని మీరు వెళ్ళలేరు అని అంటున్నారు మీర అంతేనా సార్
వెళ్ళలేం అందుకే హెచ్డి ప్రింట్ కోసం వెయిట్ చేస్తున్నా
ఓకే ఓకే సార్ ఇంకా రేపటి రేపు మీకు ప్లానింగ్ ఏంటి సార్ రేపటిది మరి రేపు మీ దినచర్య ఏమనుకుంటున్నారు సర్ రేపు మార్నింగ్ లేవగానే
రేపు రేపు మార్నింగ్ లేసి టిఫిన్ తిని ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సేవ్ ద టైగర్స్ సేవ్ ద టైగర్స్ అని కొత్తగా వచ్చింది కదా
ఆ సేవ్ ద టైగర్స్ త్రీ వచ్చినయి సార్
హ్ అది చూద్దాం అనుకుంటున్నా
అది చూద్దామని అనుకుంటున్నార సార్ ఓకే ఇంతకు ముందు సేవ్ ద టైగర్స్ వన్ మరియు టూ సిరీస్ చూసారా సార్ అది మీరు
అది చూసాను బాగున్నది అందుకే సీజన్
సరే సరే ఈ మీరు మీరు ప్రీవియస్లీ చూసిన ఫిలిమ్స్ లలో ఏ ఫిలిం మీకు బాగా నచ్చినది సార్
ప్రీవియస్ లో అంటే వెబ్ సిరీస్ చూసాను బ్రే బ్రేకింగ్ బ్యాడ్ అని కొత్తగా స రిలీజ్ అయింది అది చూశాను దాంట్లో స్టోరీ ఏమంటే మొత్తం డ్రగ్స్ గురించి అడొక్క క్యాన్సర్ పేషెంట్ ఉంటారు కాబట్టి పైసల కోసం డ్రగ్స్ అని తయారు చేసి అమ్మి ఆ వచ్చిన పైసలతోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు అనే ఒక వెబ్ సిరీస్ చూస్తు చూసాను
హ్ ఆ కాన్సెప్ట్ సార్ బాగుంటదా సార్ కాన్సెప్ట్
బాగున్నది
ఓకే ఓకే సార్ ఈ సార్ ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్ లో అంటే వాతావరణం ఇప్పుడు గాడు పస్తే పవర్ కట్టు అలా ఏమైనా జరుగుతదా సార్ అక్కడ
వాన ఎక్కువ పడితే కట్ అయితది ఒక అరగంట కట్టయ్ వస్తది
అరగంట కట్టే మళ్ళీ వస్తదా సార్ మళ్ళీ రాదా మరి
వస్తది మళ్ళీ వస్తది
మళ్ళీ వస్తదా సార్ ఓకే ఓకే సార్ ఇంకా ఇప్పుడు మరి ఈ మీ మీ మీ దగ్గర నుంచి వెళ్ళాలంటే ట్రావెలింగ్ సౌకర్యాలు ఏమేమి ఉంటాయి సర్ సార్
ట్రావెలింగ్ బస్సు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్సు ఉంటది నేను ఎప్పుడన్న సిటీకి వెళ్ళాలంటే టూ సెవెన్ నైన్ అనే బస్సు ఎక్కుతాను నా బస్ కోస్ బస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితది సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇబ్రహింపట్నం బస్ స్టాండ్ వెళ్ళి నా కాలేజ్ దగ్గర నుంచి బస్ ఎక్కి సిటీకి వెళ్తా ఎప్పుడన్నా
ఈ మెట్రో సౌకర్యం అనేది లేదా సార్ మీరు ఉన్న అందుబాటులో
మెట్రో అనేది ఇక్కడ లేదు మినిమం థర్టీ కిలోమీటర్ సిటీకి వచ్చినాకనే మెట్రో ఉంటాది
ఆ హా మినిమమ్ థర్టీ కిలోమీటర్స్ వచ్చినాకనే సిటీగా ఉంటదా సార్ ఓకే అండి ఓకే సార్ అయితే ఓకే థర్టీ కిలో థర్టీ కిలోమీటర్స్ కంపల్సరీ చేయాలా సార్ మీరు
ఆ థర్టీ కిలోమీటర్స్ ఎవ్రన్న తగ్గ గర మెట్రో అయితే ఎల్బీ నగర్స్
హా దగ్గర మెట్రో అంటే ఎల్బీ నగర్ వస్తదా సార్
హ్మ్
ఓకే ఓకే సార్ అయితే ఇప్పుడు మీ మీకు మీ దగ్గరలో మీకు స్టేషన్ అంటే సికింద్రాబాదేనా సార్
ఆ సికింద్రాబాద్ లేకపోతే కాచిగూడ దగ్గరస్తది
హ మీరు ఇప్పుడు ఎప్పుడన్నా మీ పట్టణానికి వెళ్దామంటే మీరు ఎలా వెళ్తారు సార్ మీరు
నేను మా కాలేజ్ నుంచి ఆటో ఎక్కి క్కి ఇబ్రా ఇబ్రహిం పట్నం బస్ స్టాండెల్లి అక్కడో బస్ ఎక్కి మళ్ళీ మా సో టూ సెవెంటీ నైన్ బస్ అనేది డైరెక్ట్ సికింద్రాబాద్కెళ్తాది రైల్వే స్టేషన్ ఆ బస్సు ఎక్కి స్టేషన్ లోదిగి ట్రైన్ టికెట్ కొనుక్కొని ట్రైనేక్కి ఇగ వెళ్తాను నేన్ మా ఊరికి కెళ్ళాలనంటే ట్రైన్ జర్నీ మినిమం సిక్స్ అవర్స్
ఇప్పుడు మీకు ట్రైన్ జర్నీ సులభమా సార్ లేకపోతే బస్ జర్నీ సులభమా సార్ మీ సైడ్ నుంచెల్లి
టే కాస్ట్ ఎక్కువ కాబట్టి నేనెమో ట్రైనే ప్రిఫర్ చేస్తాను
మీరు ట్రైనే ప్రిఫర్ చేస్తారా సార్ మీరు
హ్మ్
ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కాలంటే ఎన్ని ఎన్ని గంటలకు అంటే నిద్రలేవాలి సార్ మీరు
అంటే ట్రైన్ టైమింగ్స్ బట్టి ఒక్కొక్కసారి ట్రైన్ నైట్ లెవెన్ థర్టీ మాక్సిమం లెవెన్ థర్టీ సాయంత్రం నైటే ఉంటాయి కాబట్టి నేను సాయంత్రం కాలేజ్ అయిపోయినాక ఫైవ్ సిక్స్ థర్టీ వరకు వెళ్తా
సార్ మీరు నైట్ టైమ్ జర్నీ ప్రిఫర్ మీరు నైట్ టైమ్ జర్నీ అనే ప్రిఫర్ చేస్త లేకపోతే డే టైమ్ జర్నీ ప్రిఫేర్ చేస్తారా సార్ అంటే మీకు ఏది ఏది మీకు బాగా అనిపిస్తది
నాకు వెదర్ బట్టి ఇప్పుడు ఎండ బాగా ఉంటే మధ్యాహ్నం ఎండకు నేను ట్రైన్ ప్రిస్ఫర్ చేయ్యాను కాబట్టి ఎండాకాలం కాబట్టి నైట్ టైమ్ ప్రిఫేర్ చేస్త
అవున సార్ నైట్ టైమ్ ప్రిఫ్ ప్రిఫర్ చేస్తారు మీరు అంటే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారా సార్ లేకపోతే ఎలా అంటే ఇట్ల డైరెట్ స్టేషన్ లో వెళ్లి తీసుకు
డైరెక్ట్ స్టేషన్ కెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని ఎక్కేస్తా జనరల్లో వెళ్తా ఎక్కువగా
జనరలో వెళ్తారా సార్ ఓకే ఓకే సార్ ఇంకా పబ్లిక్ బాగానే ఉంటారా సార్ అంటే మీ పట్టణానికి వెళ్ళడానికి
అంటే మా పట్టణానికి వెళ్ళడానికి డాక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మా మినిమం న్యూ ఢిల్లీ అటు వెళ్తంది ట్రైన్ కాబట్టి బాగానే మంది ఉంటామ్
ఆ మీది మీ మీ మీ పట్టణం పెద్దదైనా సార్ అంటే జనాభా ఒక లక్ష జనాభా ఉంటందా సార్ ల క్ష లక్ష యాబై జనాబా
ఆ ఉంటారండి లక్ష లక్ష చిల్లర ఏమో ఉంటారు
క్షీల ఉంటారు సార్ ఓకే ఓకే సార్ అయితే మీ మీ పట్టణంలో అన్ని సౌకర్యాలు బాగానే ఉంటాయా సార్ అంటే ఆస్పత్రులు ఇగా మన రోడ్లు రోడ్లు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు వస్తే అంటే మీది మీ పట్ పట్టణంలో రోడ్ల అనేది ఇప్పుడు మన సిసి రోడ్లా లేకపోతే మట్టి రోడ్లా ఉంటాయి సార్
అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో మట్టి రోడ్ ఉంటాయి సిసి రోడ్ ఉం
ఆహా మట్ రోస్
ఎక్కువనైతే ఈ మధ్య డాంబా రోడ్ వేస్తుడు
అవునా సార్
డాంబా రోడ్ ఏందంటే మా వానాకాలం కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ళు పోల్స్ అయితే అనే ఉంటాయి లొందలు పడతానే ఉంటాయి
అవునా సార్
ఉమ్
ఓకే ఓకే సార్ మీరు మరి ఇప్పుడు ఎన్ని గంటలకు పడుకుంటారు సార్ మీరు
నేను రేపు సండే కాబట్టి ఓ రెండు గంటలు అలా ఏదన్న మూవీ చూసి పండుకుంటానండి
సరే సార్ మీతోని మాట్లాడి మంచి మంచి సౌక విషయాలని చెప్పడం జరిగింది సార్ రేపు కాల్ చేస్తాను మరి నేను సరే ఓకే సార్ థ్యాంక్ యూ సార్